ఏం చేస్తున్నావ్ హలో ఆ ఇనిపిస్తుంది
ఏం లేదు రాసుకుంటున్నా సెవెన్ ఇయర్స్
అది నేను కూడా రాస్తూ ఉన్నా ఇంకా ఇక ముందు ఇవే ఉన్నాయి
ఏ రాసినవే సైకిల్ టూర్ రాయమన్నడ
పెట్టలే కదా ఏమి రాయాలంట కదా
ఏడున్నాయి మరి అవి
పెట్లే ఇంకా మరి
ఆహా ఏ ఆ పెట్టలే కదా
ఆ టైమ్ ఇస్తా అప్పుడు రాదుర్లేండి అని అన్నాడు ఇప్పుడు అదే విన్నాను అన్నాన అయిపోయిందా అన్ని రాసేసినవా
ఆహారాలే ఎయిత్ ఎక్స్పరిమెంట్ డయాగ్రామ్స్ చెయ్యాలి ఇక్కడ పెన్సిల్ వర్క్ చేయ్యలే
ఉహు
రాస పెన్సిల్ వ ఏం లేదు అన్ని బుక్కులు మోసుకొని మో ఈ రోజు బర్వ ఎంత కరెక్షన్ చేయలేదు ఏం చేయలేదు
ఎందీస్
ఉ అదే కదా మస్త్ బరువయితుంది మనం కాలేజ్ కాదు స్కూల్ అన్నట్టయితంది అన్ని స్కూల్ లో మోసిన తో ఉంది బుక్కులు అన్నీ హ ఇక ఫెస్ట్ ఫెస్ట్ అంటుారు ఏం చేస్తార ఏమో పార్టిసిపేట్ చేద్దామా మనం ద మెహీ మెహ ఎదం ఆ మళ్ళ ఫస్ట్ నుంచిర మా మిడ్వాడి ఏమో కదా మనకి
దమ్ మ
ఎష్ట మళ్ళ తెల్లార అదు పోాల సరికే ఏం యాదుగుతు ఇప్పటికే ఈ రాజళ్ళే సరిపోతుంది ఆ అసలు చూస్ మా గ్రూప్ లో మేసేది రేపు అంతా హెచ్ఓడి మీట్ కావాలంట టీమ్ లీడర్స్ అంతా
అందార ఎందుకో ఏం చెప్తాడో మళ్ళీ నా డేమో టెక్నాలజీలకి
అదే ఆ ఇప్పుడు అట్లా చేసిండడు కదా నేను కూడా అదే అనుకున్నాను మళ్ళీ అన్ని ఆ పైసలు గుంంచడానికి
ఎవ్వరు కట్టలే కదా అప్పుడు ఈ అందరు కట్టి రా
ఏమో ఆహా కడితేనే రికవజు పయినా సైన్ పెడతాండి
ఆ అందరి కట్టరా
ఆ కటిరు కాకపోతే ఎవ్వరు రాలేరు ఎక్స్పోకి
ఆ మనం కూడా పోవద్దు
గలే ఎద్ద ఉ ఇంకా ఇంకేం చేస్తున్నా మరి
న ఇంకా చెప్పాలి ో ఇద అసమ అయిపోతున్నా లేదు ఇంకా ఫోర్త్ ఎక్స్పరిమెంటే ఆ పోతుంది తోడు ోడ
నేను మ ంగ్లేజ రాసిన ఫోర్త్ ఎక్స్పరిమెంట్ థర్డ్ ఎక్స్పరిమెంట్ అనమాట మేము లాస్స్ ల్యాబ్ లో చేయిసినాం అది అవే అప్పుడు చేసింది అన్నమాట
ఈ రోజు అసలు లాభ ఉంటది అనుకున్నాం కదా అ
అసలు ఎందుకు అట్లా చేసిరేమో మధ్యలో మంచిగా హెచ్డచ్చ అయినా ఆఫ్ నన్ ఏం కాలేదు లేదు
ఆ జరా నిమ్లంగా ఊసన్నా
ఆ అసపుకి అమ్మ లేకపోతే ఆ వేడికి ఆ క్లాసులు కాదు ఎయిట్ అవర్స్ క్లాసెస్ తీసుకుంటున్నా అయినా నాకు సరిపోకుండా హాలిడే కావాలంటే ఇంకా మళ్ళా ఏమో
బరియద సార్
ఆ
మార్చేర్
అదేదదా ఏ హాలిడే ఇస్తే ఏమైతుంది సెకండ్ సాటర్డే ఇయ్యాలి
ఆ ఇస్తనే అన్ని వర్క్స్ అయితాయి మంచిగా
డాక్యుమెంట్ అయితే మెయిన్ గా
ఆ అదే నువ్వు డాక్యుమెంట్ ప్రందిసిటప్పుడు ఇద్దరం కలిచ పోదాం నిను కూడా
ఆ ఒకవేళ నే ను మండే రోజు అటు అట్ సైడ్ పోతే తెసాలేనిది కూడా అడకోం తక్కువ రేట్కి వస్తది కదా
ఆ
అట్లా చూద్దాం ఏమైతది ఇక ఫస్ట్ అప్పటి వరకు మనది అయిపోవాలి కదా అయిపోగొట్టుకుందాం అప్పటి వరకి
కాదు ఎప్పుడు ఏద్దాం నోట్స్ ఎప్పుడు రాద్దాం అసలు అది ఎప్పుడు ఏద్దాము
అదే గదా ఇళ్లది నోట్స్సు ఈ రోజు కొంచం రాదాం ఊ ఈ రోజు కొంచెం రాద్దామా ఐతదో కాదో ఏమ ఇగ ట్రై ఏద్దాం అయితే అయింది లేకపోతే ఇగ ఏ ఎప్పుడైతే ఇగ అప్పుడే ఏద్దాం ఇగ
నంతే ఇంగ
ఊ నోట్స్ ఒక టూ త్రీ పేజ్ గెస్ ఏ రాసిన అ ఆ సార్లు కదా ఫస్ట్ పిడిఎఫ్ రద్దామా సె
ఆ ఫస్ట్ పిడిఎఫ్ రెండు రా రాయాలి ఫస్ట్ పిడిఎఫ్ ట్వంటీ పేజెస్ ఉన్నాయి అల్లా తీరీ బాగుంది సెకండ్ పిడిఎఫ్ ఆ అన్ని టాప్ పిక్స్ ఉన్నయి గాని లైట్ లైట్ ఉన్నయి థియరీ ఏమంత సరిగ లేదు
అయితే ఫస్ట్ టాపిక్ల ఉన్నయన్నీ రాద్దాము
ఆ సాల్ కంటిన్యూయేషను సెకండ్ దాంట్ల చూసి రాద్దాము
గంతే ఇగ గదే ఏదం
టాపిక్స్సు
ఆ
ఆ
అట్లనే ఏద్దాం ఇగ అట్లయితనే సెట్ ఐతది మరి మనకి
అ
ఏదీనికి ఏమైతే సెట్ ఐతది ఊ ఇంకా మరి ఇగ ఈ ఫెస్ట్ ఫెస్ట్ అని అందరు అటే పోతారేమో అందరు అటే పోతారు ఇగ అందరం ఏడసుకుంటా కుసుంటం
ఊ అసలు మొత్తం ఎళ్ళి ఎళ్ళి అంత ఒయి రు కద మీరు అ చి అ చి ఆ వాళ్లు ముగ్గురో ఏమో ఉన్నట్టున్నారు కదా ఇట్ల అహ
ఆ గంతే
ఊ వరమేత
వాళ్ళు ఫస్ట్ ఉంటరే మన ఫెస్టు అనగానే
ఫస్టు
ఆ ప్రాజెక్ట్ ఎక్కువంట వంటే వంటే నికల్ ఫీజ్ అంటే ఏముంటది క్విజ్ ఫీజు అంటుండ్రు
ఏమో ఏమ్ అడుగుతరు అసలు
ఆ మనం స్కూల్ ఉన్నప్పుడయితే ర్యాపిడ్ ఫైర్ ఉంటుండే పెన్ బి ఉంటుండే అబ బాగుంటుండే అవన్నీ నేనైతే అవన్నిట్లల పార్టిసిపేట్ చేస్తుండే స్కూల్ ఉన్నప్పుడు అసలు స్కూల్ లైస్ బాగుం టున్నే అన్ని ప్రోగ్రామ్స్ కి అటెండ్ ఐతుండే
ఆ ఇప్పుడైతే ఒక్కటి లేదు ఇగ
ఒక ప్రోగ్రామ్ కాదు కదా దేనికి ముందు అడుగు వేస్తలేమ్ అసలికి ఏస్ ఊహు అసల్ ప్రోగ్రామ్ అనంగనే ఆ ఏం వద్దులే మనకి అన్నట్టుగా ఉంటున్నాం ఏం చేస్తామో ఏమో ఇగ
హు హా
ఇప్పుడు ఏమైనా రాసుకో ఇక రేపయినా లేకపోతే ఎల్లుండినా డాక్యుమెంట్ ప్రిపేర్ చేకుందాం మండే వరకి ప్రింట్ తెపిస్తే అయిపోయే నేను అయితే ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే సబ్మిట్ చేస్తా వాడు ఏమైనా చేసుకొని ఏమైనా కానీ
కాదు ఒక్క రోజుల అవుతుదా ఎందుకు రెండు రోజులు
అయితది
ఒక్క రోజు
ఏంటిది
డాక్యుమెంట్
ఐతది ఎందుకు ఒక్క రోజుల ఐతది సాటర్డే సాటర్డే రోజు ఇప్పుడు రేపు ఫ్రైడే మొత్తం కూర్చొని నోట్స్ రాసుకున్న కానీ సాటర్డే మార్నింగ్ వరకు నువ్వు వచ్చి చెప్పినా కానీ సాటర్డే రోజు డాక్యుమెంట్స్ స్టార్ట్ అయినా సండే వరకి ఐపోతాది కదా
క్క
ఆ అయిపోతది నేను ఒక హాఫ్ డేలో చేసిన అంతే
అవునా
ఉ
మళ్ళీ ఆ ముందు పేజీస్ ఎట్లా పెడతాం దీంట్లో
ఆ ముందు పేజసా ముందు పేజస్ పీడిఎఫ్ డిలీట్ బ్లాంక్ పేజెస్ అవన్నీ ఉంటాయిలే ఆ అవన్నీ మళ్ళా ఆన్లైన్ లో మనం ఎడిట్ చేసుకోవచ్చు అవి ఆ అవన్నీ ఎడిట్ చేసుకుంటే అవే అయిపోతాయి ఇప్పుడు ఫస్ట్ మనం అవన్నీ కరెక్ట్ గా చేసుకోవాలి మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ అని అవ్వని ఇవ్వని ఇవన్నీ చేయాలి ఇంకా
అదే
నేను అవన్నీ ఏం చెయలేదు అసలుకి ఇప్పుడు అవన్నీ నాకు సపరేట్ పేజెస్ ఎట్లా దొరకాలి
అదే అందుకే దాంట్లోనే చేస్తా అయిపో రియల్ టైమ్ లోనే
ఇద ఏమో చూడాలి నేను రియల్ టైమ్ లో అంత అంత కరెక్ట్గా లేదు అది నాకు అందుకె ఆహా అంత పర్ఫెక్ట్ లేదు నా రియల్ టైమ్ డాక్యుమెంట్ ఏదో అట్ల చేసినాం అంటే చేసినాం అన్నట్టుంది అది మళ్ళీ హె చె. ఒడి కిస్తే అది ఒప్పుకోడు కదా.
అవును
అందుకే సరే ప్రియని నేను
హ
తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఆ ముందు పేజేసి తీసుకున్నాం ఒకవేళ అంతగాదు ను కుంటే టైప్ చేస్తా.
ఓ టైప్ చేస్తవా.
టైప్ చేసి చేస్తా మరి ఏం చేయాలి ఇగా ప్లాన్ ప్నకి తెలిసి నన్ను అడిగీతే అయితే అదే బెటర్ తెల్సా టైప్ చేయడమే.
ఆహా
హ్ ఆ పేజెస్ అవన్నీ ముందుయి లేకపోతే డిలిట్ పేజెస్ వర్లో ఆన్లైన్ ఎడిట్ చేసు కొనయినా చేస్తే అయిపోతది ఇంకేం చేస్తాం
ఇప్పుడు నేను మరి అదే కంటిన్యూ చేయాల రియల్ టైమ్ చేయాల.
నీకు ఎది కన్వీనియంట్ ఉంటే అది చేయరాదు. నీకు ఇప్పుడుతేలుస్తది కదా ఆ
యాడ్ చేయడం ఇది అంత ఉంటది ఇప్పుడు మళ్ళీ
ఆ ఎంగాదు చెయ్యచూ ఆడ్ చేయడం ఈజీయే అవి చేయడం.
ఆ
వస్తది
వస్తదా
అవి చేయడానికి వస్తది ఏం కాదు
ఆహా
వినిపిస్తాలే హ్ చార్జింగ్ లేదు దు నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది.
ఐపోయిందా
నేను తర్వాత చేస్తలే రాదు ఇగా
ఆ సరేలే
పెన్
హా
ఆ
హ బాయ్